హలో వినిపిస్తా గారా ఎం చేస్తున్నారు
ఏం లే డిఎస్పి రాద్దాం అంటుంటాండిసైం లేదు అ స్టార్ట్ చేయాల
ఉందా మీ దగ్గర అస పిడిఎఫ్
ఆహా పిడి ఎఫ్ లో లేదు ఎతకాలి ఏమన్నా ఉన్నాయి మాంసలే ఉద ఒ నడు గ
ఆయన మనకు చెప్పరా కదా ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్
అవును చెప్పలేని చదిీ తనే
హ్మ్మ్ మీరు ఎట్లా రాస్తాం
అంటే థర్డ్ యూనిట్ క్వాషనైనా రాద్దామని
ఏ
కాలింగ్ బెల్ ఒత్తర
హ్మ్మ్ ఎట్లా ఫోర్ డేస్ హాలిడేస్ వస్తాయి ఇంటికి పోతారు కదా
ఆ ఇంటికి పోతామా ఇంటికి పోయినపుడు కూడా ఇ బుక్లు అన్ని ఎత్తుకొని ఇంట్లో కూర్చొని రాయాలి అంటే కనిపని
అవునులే మీరు ఇంటికి పోయేది కొంచం ఎంజాయ్ చేయడానికి మళ్ళీ ఇవన్నీ
అ వ ఇప్పుడు కూర్చొని రాసేస్త
హ్మ్మ్
అ
అసైన్మెంట్ ఏట్లో మనకి ఈసారీ తొందరగా ఇచ్చేసారు
అవును త్వరగా ఇచ్చినారు ముందే తీకోకుండా అవు ఒక పక్క అసైన్మెంట్ ఒక పక్క చదవడం
మందయితే మరి గోరమ్ ఇచి సరే రేపు మిడ్డ్ అంటే ఈ రోజు వరకు రాసినం మనం
ఆహా
హ్మ్మ్
వీ ఎల్ ఎస్ ఐ ఐపోయింది గాదా అసైన్మెంట్
ఆ ఐపోయింది రా
అసైన్మెంట్ వన్ ఏ ఆయన ఇచ్చింది
ఆ టూ మండేస్ స్తానున్నాడు
అహ
ఉం వన్ ఈరోజు సాటర్డే కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి టూ మండే ఇస్తా అన్నాడు
అహ మిడ్ టూ
అంద్రా
డిప్ క్యూషన్ అది అసైన్మెంట్ కనిపిస్త అసైన్మెంట్ టూ అసైన్మెంట్
ఉహు
ఏంది కదా ఈ ఈఎస్ఐ ఓటీసవ్ మొత్తం ఏ టాపిక్ ఉంటే అన్ని టాపిక్లు కవర్ చేసి ఆడాన్ కి
ఉం అండ్ మొత్తం ఈ అసైన్మెంట్స్ మాత్రం చానా సోడ
అవును
ఉం ఫష్ స్ట్రజర్మెంట్ కూడా అట్లే ఇచ్చిండు హ మీకెక్కడా క్లాస్ చెక్ చేసి ఇ
హ అవును అ తీసేసిండా సారు
ఉం ఆయనది మరి గొ సైన్ చేస్ మరి వేరే ఒకరి లడ్ర్ తీసుకొని వస్తారని సైన్ చేసి మరి కరెక్షన్ చేసినాడు
అవునవును సైనెక్స్ చూసినాను
ఉం ఇంకా మేడం
హలో
ఏమైనా మూవీస్ చూసారా అండీ
ఆహా లేదు రా రీసెంట్గా ఏం చూడలే
ఇంట్రస్ట్ ఎం ఉండదు
ఉం నీకు ఇంకా పీజీల ఉంటేయా ఫోన్ చూస్తే బోర్ కొట్టెస్తదాఎ
ఫోన్ సూస్తే బోర్ కొట్టెస్తా
ఉం
ఇంకేంటా అన్ని అర్ధమవుతున్నాయ సబ్జెకట్లన్ని
ఆ కని బిఎస్ బాయం వెస్ట్‌హుంది టెలుసా
ఆ డి కానీ డిఎస్పి న ఈజీ రా
డీఎస్పీ అయితే ఏం అయితే ఏమి ఆమె క్లాస్ చెప్పేటప్పుడు ఎమ్ వింటలేధు వాస్తు ఎలా చెసేధి
అవును ఆయన చెప్పాడు సెకండ్ హాఫ్ కష్టం ఉంటది ఫస్ట్ హాఫ్ ఈజీ అని ఎట్టు నాకు ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ మీట్ లోనే బాగా వచ్చినాయి కాబట్టి డిఎస్పి సెకండ్ మీట్కి చదవను
ఉమ్ నీక ఎంత వచ్చింద్రా డిఎస్పిలో
లజ్గా
ఉమ్
బిఎస్పి మా ఇంకా ఇల్లే ఇంకా నిన్నె చెస్ చెస్నాడు చూడు కరెక్షన్ ఆ క్యాబిన్ లో చెక్ చేస్తాను ఇంకా నిన్న వచవ్ కదా స్తంభం టిమ్ చుస్కోలే
ఉమ్ సెట్ సెట్ ఇచ్చసారా
ఆ సెట్ ఇచ్చసారా
ఉమ్ అవి బా లజ్ కలెక్షన్ చేసాడు స్ట్రిక్ట్ గా చేస్తాడు
పళ్లేదుప్పు అయిన ధాగర థెస్కోవధు అంటునా కరెక్ట్ కరెక్షన్ చేసేద కానీ దేవిక ఏమ ఇంపార్టెంట్ కాల్ సబ్జెక్ట్ ఇంటిదే కా యూస్ చేను నెక్స్ట్ టై మాత్రం అసలు యూ స్ట్రిక్ట్‌గా చేస్తే అప్పుడు చెలరేగిన కరెక్షన్ అవును
ఉమ్
మిక్ అట్లా వాస్
అనా మాకు చెమ్ము లేదు కదా దానికి అందుకు కొంచెం లుజు కరక్ష
సిమ్హ ఉంది కదా సెమ్కి ఇయా
ఓ అవును కదా
స్య మ స
ఉమ్ టి పెరూ కూడా బాగా కరప్షన్ చేసాడు కదా
అ బా
ఆ
మాసరు అయ్యర్ అయిన
ఉమ్ అయన హ్మ్ ఆయన కూడా అట్లే ఈఎస్ఐ హోటి లాగే కరెక్షన్ చేసాడు క్వశ్చన్ కి ఆన్సర్ సంబంధం లేకపోయినా అటెంట్ చేసింటే అవుట్ ఆఫ్ వేసేసాడు
లేధు మాకో కూడా కూడా
ఉ
ఇంటర్ షిప్ ఎమ్ అప్లై చేయలేదా
ఆ చేసాం రా అంటే ఒక దా ఎంబల్ సిస్టమ్ దాంట్లో కోర్సు నేర్చుకుంటాన్నాము. ఇంకా మాకి టూ మంత్స్ అన్నారు కదా దానికైతే బెంగళూరు వెళ్దాము అనుకుంటున్నాం హు హు బెంగుళూర్ లో కంపెనీ కి ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంకా అనుకోలే లాస్ట్ టైం ఒక కంపెనీ అనుకున్నాము దానికే వెళ్దాము అనుకుంటున్నాం. కానీ అది బెంగళూరు లో అఔట్కట్స్ లో ఉందంట
ఎక్కడ చెప్పు
అది ఫాక్స్కాన్ కంపెనీరా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫాక్స్కాన్ కంపెనీ ఉంది చూడు హు అది అది ఇష్ట టైఫండ్ ఇస్తారంట ఆహా కాదురా డిక్సన్ కెల్లా
స ఓహో ఇసార్ కాలజ వాళ పో
ఆహా కాదు కాదు టీసిఎస్ కి కాలేజ్ వాళ్ళు పంపించారు డిక్సన్ మేము వెళ్ళాం మీరు ఎక్కడ చేశారు
ఏమ్
హు అది కూడా కష్టం కదా సిఎస్పి కి
దేని మీద చేసారు మీరు
నేను అయితే స్కూల్ కి పోయా
హు
అ
అంటే గ్రూప్ గా చేసరా సింగిల్ గా చేసరా
అ
సింగిల్ గానే చేసి దమూ
ఈసారి ఎక్కడి అటూ లే పది గాకా
హు అవును మళ్ళీ ఆల్రెడీ బానిఫైడ్ సర్టిఫికెట్ కూడా కాలేజీలో సిఎస్సి వాళ్ళకి తీసుకున్నారంట్రా
హు అవును అప్లై చెయండి అడుగుతాన్నార
హు అడుగుతాన్నారు మన కిి ఇంగ కంపెనీసే ఫిక్స్ కాలా హు అప్పుడులాగా తొందర పెట్టకుండా ముందు నుంచే చూసుకొని సర్టిఫికెట్స్ ఇవ్వండి అని చెప్పి సిఎస్సి వాళ్ళకి ఆల్రెడీ తీసుకున్నారంట సర్టిఫికెట్ అది లెటర్ అప్పుడు మనం ఇచ్చాం కదా లెటర్ లెటరు ఈ కంపెనీ వర్క్ చేస్తున్నా అలా ఇవ్వాలంట
మనకేం చెప్పలేదు కదా అట్లా మనం ఉండం
ఆ ఆ అదే మనకి చెప్పరు రా మన డిపార్ట్మెంట్ లో పా తొందరగా రేపు అంటే ఈరోజు చెప్తరు మ్మ్ దేనికి అవును అవును హెచ్ఓడి మొన్న ఏదో గొడవయిందం టే మీ క్లాస్ లో
ఆ వేసా చెప్పింటది కదా విష్ణు
ఆ చెప్పింది
నేను లేను అప్పుడు నేను ప్రిన్సిపల్ సామ్ కోసం పోయింట్నా వచ్చేలోపు ఇ హెచ్ఓడి క్లాస్
మ్ బెంచుల కోసం ఏదో చిన్న పిల్లలా కొట్టుకున్నారు
అదే కదా మ రా పచ్చిట్ క ఇదప్పా
మ్ ఆ హెచ్ వాడి వేస్ట్ రా నిజంగా మ్
ఏ కొంచం జరుపుంట రా
అదే కదా అయిన మనం బీటెక్ స్టూడెంట్స్ బెంచెస్ కోస మంది హ చోటీీ టీచస్ ఉ ఉ
ఇ కప్పు
అర్ధం కాలేదరాం ఫోన్ దగ్గర పెట్టుకోమాట
ఐఐటి తిరుపతి ఇంకా చెన్నై ఇంకా హైదరాబాద్ అని
ఆ అ లేద రా గేట్ రాసారు అంతే
అ
మా వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్, ఆ లేదు లేదు నేను నెక్స్ట్ ఇయర్ రాస్తా
ఏ మీ
అంటే ప్రిపేర్ కావాలి కదా రాయేసి కూడా వేస్ట్ ప్రిపేర్ అయ్యి కొంచెం ఏదో తెలుస్తది కదా నెక్స్ట్ ఇయర్ కయితే మనకి ఫోర్ టూ ఫోర్ వన్ కాలీగానే ఉంది
ఖాళీగానే ఉంటాం చదువుకోవచ్చు
ఉ అందుకని నెక్స్ట్ ఇయర్ రాద్దాంలే అని ఇంక సైలెంట్ అయిపోయిన
అ
మీరు రాయలా
చెప్పలేదు లే
మీ మీ వాల్లేవరు
మమ్మీ మా క్లాస్ లొ అమ్మాయి తరువు నైపుద రాజ్కా అకుంద
హ
అ
నువ్వుదేనికి ప్రిపేర్ అవ్వలా గ్రూప్స్ కానీ
నేనైతే ప్రస్తుతానికి జావా నేర్చుకుంటాన
అ పైథాన్ ఈజీ కద జావా కన్నా
అంటే జావా నేర్చుకుంటే ఫైతాన్ ఇంగా ఈజీ కదా సొ జావా టఫ్ గదా జావా నేర్చేసుకున్నామనుకో పైతాన్ ఈజీగా అర్థమైతది ఇ
ఉ
ఉండే దానికి ఎక్కువ కష్టం కష్టపడుకుండా
ఆ
అట్లా
ఆ టాపర్స్బ్
అబ్బా చాల్ చాల్ చాల్ చాల్ ఇంక ఎక్కువ మోయ
ఉ జావ నేర్చుకున్న తర్వాత మాకు కూడా నేర్పిఅండ్ర అట్లా
నేర్పిద్దాం లె ఏముంది నేర్పిచ్చేదేగద
ఉ ఉ ఇంకా
కుత్కాల్ మీ క్లాస్ లో అందర్ బాగుంటందా మా గ్లాస్ లో లాగా గొడవపడుతుంటారు
ఆ మా గ్లాస్ అందర్ పై పైకెరా
పై పయ్
పై పై క మాట మేం ఫస్ట్ ఇయర్ లో బాగున్నాం ఒక గ్యాంగ్ లాగా ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు విడిపోనం అందరు ఇప్పుడు పై అంటే ఇప్పుడు తెలిసింది ఎవరు ఏలాంటి వాళ్ళు అని
ఇప్పుడే వాళ్లకు థర్టీ టైమ్స్ ఆ స్టాటిన్గ్ అందర్ నా దంగా ఉంటారు బాగుంటుందందా ఎండింగ్ వచ్చినక మీ చేస్తారు ఆ రూట్లుంటయ్ చేసుకోనుంటాయ్
ఊ
కామన్ కదా ఫ్రెండ్షిప్ లో అన్ని
ఊ కానీ భలే యాక్టింగ్ జేసార్ రష్ స్టార్టింగ్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్
ఆ ఎంటి హలో
హలో
ఉ సర్లేరా బాయ్
ఆ సరెండి